హలో వి ఐపీ కుళాయి వాడుతూ
అవునా నాకు వినపడుతుంది నీ కి న్పడతలే
ఆ ఇప్పుడు ఓకే
ఆ వాయిస్ సిగ్నల్ రావట్లేదు కావచ్చు
అ
సిగ్నల్ ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు ఈ మధ్య అసలు సిగ్నలే రావట్లేదు ఫోన్లలోకి
అవును
బాగా ఇబ్బంది పెడుతుంది ఆ ఏం చేసి ఇలే నార్మల్గా ఇప్పుడే తినేసి కూర్చున్నా. నువ్వేం చేస్తున్నావ్?
నేను కూడా ఇప్పుడే తిన్న
మ్
ఇంట్లో ఎవరు లేరు
ఓకే
ఆ స్టడీ అల్ ఉ మరి నువ్ పోలేదా
ఈ రోజు వెళ్ళనే అంది రేపటి నుండి వెళ్తా ఏం చేస్తున్నారు?
లా నీకు
ఆ కొద్దిగ సిక్క్ అయినా
అవునా నీ దగ్గర కరెక్ట్ గా సిగ్నల్ రావట్లేదా లేకపోతే నీకు వినపడతలేదా
వినిపించట్లేదు
వినిపించట్లేదు దా అయితే కొద్దిగా పక్కకు జరుగు అక్కడ సిగ్నల్ రావట్లేదేమో మరి బయట కూర్చో ఆ ఒక పది నిమిషాలు ఆ ఇప్పుడు మంచిగ వినబడుతుంది అదే సిగ్ సిగ్నల్ ప్రాబ్లమ్ కావచ్చు ఊర్లో
అవును
హ్మ్ ఏం చేస్తున్నారు మరి ఇప్పుడు పిల్లలైతే మరీ ఘోరంగా అయితున్నారు తెలుసా మొత్తం ఫోన్ కి ఎడిక్ట్ అయిపోతున్నరు ఎవ్వరు బయట ఆడుకోవట్లేదు మనం ఉన్నప్పుడు చిన్నగున్నప్పుడు మంచిగా ఆడుకునే నికే గేమ్ అంటే బాగా ఇష్టం
నాకు స్కిప్పింగ్ అంటే బాగా ఇష్టం ఎప్పుడు నాకే ఫస్ట్ ప్రైజ్ అవుత చేవి
స్కిప్పింగ్ల నా
అవును స్కిప్పింగ్ అది గుర్తులేదు చిున్నవున్నా ప్పుడు ఆడినా
చిన్నగున్నప్పుడు నార్మల్గా ఇప్పుడు కూడా చేయొచ్చు కదా ఒక యాభై వంద చేస్తావా ఆపకుండా
ఆ చేస్తా ఒక ఫిఫ్టీ చేస్తా
నూటయాభై చేస్త ఆగకుండా
ఓమై గార్డ్
టూ లెగ్స్ అయితే రెండు లెగ్స్ తోటి అయితే ఎయలేను కానీ ఒక లెగ్ తోటి ఇప్పుడు నార్మల్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆడతాం కదా
అవును కానీ కాంపిటీషన్ లో టూ లేగ్స్ తో పెడతారు కదా
ఆ కాంపిటీషన్ లో టూర్ లెగ్స్తోన్ పెడతారు గానీ నార్మల్గా స్కూ స్కూలలో కాంపిటీషన్ మా స్కూల్లో అట్లే ఏం పెట్లే
మదా ఇట్ల వేత్తలే
ఆ నం మల్వాడు వాళ్ళ తర్వాత మన ఇష్టం ఏంటంటే ఫస్ట్ రెండు కాళ్ళతోటి ఆడొచ్చు లేదంటే ఒక కాలుతోటి ఆడొచ్చు
ఓకే ఇంకేగేమ్స్ ఆడేది ఓ ఉ
బాగా ఇష్టమైన గేమ్ అంటే కబడ్డీ కబడ్డీ మస్తు ఆడు మొం ఏడుగురం ప్లేయర్స్ ఉం మారు మా బ్యాచొల్లె మొత్తం మా ఫ్రెండ్స్ ఏడుగురుము ఒకచ్ ఒక టీము ఇంకో ఏడుగురు ఒక టీము అంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కలిసి ఆడేది కదా ఇట్లా కా తెలిసిన వాళ్ళ మే ఆడేది
ఖోఖో ఆడేదా నువ్వు
ఖోఖో కూడా బాగా ఆడేదాన్ని నాకు ఖోఖో కంటే కబడ్డీ బాగా ఇష్టం రైడింగ్ బాగా చేస్తా పోయింద అంటే ఖచ్చితంగా ఒకటి రెండు పాయింట్లు తీసుకొని వస్తా నువ్వు ఆడకపోయేదానివా
నేను కబడ్డీ ఆడేదాన్ని మరి మరి అంత ఇష్టం లేదు నాకు అది చెస్ అంటే చాలా ఇష్టం
ఓకే ఆడతావా బాగా
ఆ అమ్మతో ఆడేది
ఆ
కానీ ఎప్పుడు అమ్మనే విన్ అయ్యేది
అయ్యా నువు అమ్మతోటి ఆడిన కూడా మమ్మీ మమ్మీ ఇంత ముందు ఎప్పుడనా ఆడిందా అంటే తను నా స్కూల్లో ఉన్నప్పుడు ఒక ఆ ఓకే మీ స్కూల్లో నేర్పియలేదా మరి
మా స్కూళ్ళా అవి ఏం లేవ్. ఏదున్నా
ఏం చేస్తారు మరి.
స్టడీ అవర్స్ ఎక్కువ ఉండే.
అబ్బా ఇప్పుడు అవును నిజంగా మరీ మనం ఉన్నప్పుడయితే మంచిగ ఆడుకునేదీ. ఉదయం స్కూలుక్ పోయొచ్చినమ, మధ్యాహ్నం బాగ ఒక్కసారి సాయంత్రం వరకు ఉండేది. సాయంత్రం రాంగనే ఒక గంట రెండు గంటలు మంచిగ బ్యాగ్ ఆడేశేదీ, మంచిగ ఊరు మొత్తం తిరుగ్ గుంట గేమ్స్ ఆడేది. ఇప్పుడు. అలా లేదు.
తెలుసు. ఆ ట్యూషన్. షన్స్ అనీ
ఆ అలా ఉండేదీ. మనకేమో ప్చ్ మంచిగా ఆడుకునే వాళ్ళేం. ఇప్పుడూ స్టా స్టో స్టడీ అవర్సు ఊ అదీ ఇదీ అని. అంతా చదువుకే పెట్టేస్తున్నారు గాని, ఫిజికల్ గేమ్స్ అస్సల్ ఆడనిస్తలేరు.
అవును. అస్సలు ఈ స్టడీనే కాకుండా ఇంక మనం ఏదైనా చేయొచ్చు. గేమ్స్ లో ఎంత ముందుకు రాణించొచ్చు.
కదా మనోళ్ళు ఎవ్వరు ప్చ్ అంటే. పేరెంట్స్ కీ అంత తెలియకుండా లేక్ కా మనకీ మనము గూడా వాళ్ళతో పాటు ఫ్రెండ్స్ తో పాటు కాంపిటేటివ్ పోవాలే అన్న ఆ ఆలోచనల తోటి, మనం కూడా స్టడీ హాల్లొకి పోతున్నాం గానీ, ఇప్పుడున్న వాళ్ళ అట్లనే పోతున్నారు. కానీ మనం అప్పుడు ఏం లేదు ఇవన్నీ.
అవున్.
అప్పుడు మంచిగ ఉండే.
టీచర్ అయింది అసల్ చాలా మంచిగా అనిపిస్తది తనన్ చూస్ తే. గేమ్స్ బాగా ఆడేది చిన్నగ ఉన్నప్పుడు.
అవునా మా ఫ్రెండూ కబడ్డీ బాగా ఆడుతది నేషనల్ లెవెల్ కీ పోయింది తెలుసా. మా ఫ్రెండ్ ఒకాముంట్ ది. నేషనల్ లెవెల్ కి పోయింది. ఇప్పటికి గూడా ఆడుతుంది మంచిగా. మస్త్ ఆడుతది ఎంత బాగా ఆడ్
ఎంకరేజ్ జేయాలి పేరెంట్స్.
ఆ స్కూల్లో ఉన్నప్పటి నుంచీ బాగా ఆడేది, ఇంక అట్లా అట్లా మా డిగ్రీలో కూడా ఆడింది మంచిగా ఆడేది. ఇప్పుడూ నేషనల్ లెవెల్కి పోయింది మంచిగా. ఇప్పుడే ఎందాక స్టేటస్ పెడుత్ స్టేటస్ పెడితే చూశినా.
ఓకే ఇప్పుడు గేమ్స్ పెట్టాలం టే. మొబైల్లోలు కొడ్ పబ్జీ ఇవ్వి పెట్టాల్సివస్తది ఇంగా
స్కూల్లలో స్కూల్ కి ముందుల ప్లే గ్రౌండ్ ఏ లేద్ తెలుసా అసలు ఏ స్కూ స్కూల్ కీ మాన్నగున్న మనం ఉన్నప్పుడు అసలు ఎంత పెద్దగా ఉండేది ప్లే గ్రౌండు. ఇప్పుడూ. అసలు ఏదో స్కూల్ ముందులా ఉందంటే కిద్ద ప్లేస్ ఉంటది అసలు స్కూ లో మనకైతే అప్పుడైతే ఎవ్రీ ఈవనింగ్ ఉండేది ఒక లేదంటే అంటే ఎవ్రీ పీరియడ్ ఒక గేమ్స్ కూడా ఒక పీరియడ్ ఉండేది ఇప్పుడు ఉన్న పిల్లలకు అసలు గేమ్స్ ఒక పీరియడే లేదు అసలు వచ్చినా కూడా వాళ్ళకి ఆడుకోవడానికి ప్లేసే లేదు
ఓం
ఇక్కడ అడతారు అసలు ప్లేస్ ఏలేదు మరి ఏట్లుంటే కష్టం స్కూల్స్ చదువుకే అల్వా టైప్ పోతున్నారు కానీ పిల్లలకి ఏ తెలుస్తలేదు గేమ్స్ ఎట్లా ఆడాలి ఏం చేయాలి అని
క్రికెట్ చూస్తావా నువ్వు
నేను క్రికెట్ మూస్తా చూస్తాబాగా అంటే మరి ఎంత కాదు కాని మా అన్నకు బాగా ఇష్టం క్రికెట్ మా అన్న చూస్తున్నప్పుడు నాకు చూడ్డం అలవాటు
ఓకే నిన్న బాగా ఆడిరు
అవును మల్ల అసలు ఇండియా గెలిచింది ఎంత ఫుల్ హ్యాపీగా ఉన్నారు అందరు మా దగ్గర అయితే అసలు బాంబులు వేల్చరు ఫుల్ సందడి సందడి చేసిరు తెలుసా
అవునునేనుఆ ఊరి నుండి వస్తుంటే అసలు చెతి మెటీరియల్ దగ్గర ఎంతమందో
ఓ అది చూస్తుంటే తెలుస్తుంది కదా
అవును
మస్తు ఎంజాయ్ చేస్తారు అంటే
పోలీసులు కూడా పగడ్ బందీగాఉన్నారు మళ్ళీ ఎలాంటి వివాదాలు జరగకుండా
ఆ మరి ఉండాలి కదా కష్టం అవతది కదా లేకపోతే
అంతే
అ ఏదైనా ఎసి మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా ఉండాలి
అ ఎంజాయ్మెంట్ ఉండాలి
ఆ ఎంజాయ్మెంట్ ఖచ్చితంగా ఉండాలి అంటే మనం ఎక్కువసేపు కాదు కదా ఆ ఒక్క రోజు అది ఎప్పుడో ఎన్ని మ్యాచ్లు అయితే అసలు ఫైనల్స్ కి వస్తారు వాళ్ళు వాళ్ళు ఎంత ఇష్టం తోటి హార్డ్ వర్క్ తొడి అందచ్చరు మనలు కూడా ఎంత చూడ్డం అస్సలు లగ్గియారు క్రీకెట్
హా అవును
క్రికెట్ కి ఉన్నంత ఫ్యాన్స్ మోస్ట్లీ ఎవ్వరిక ఉండరు
అ
బాగా ఇష్టపడతారు క్రికెట్ ఆడడానికి ఇష్టపడతారు ఎక్కువ మన గర్ల్స్ కంటే బాయ్స్ ఎక్కువ కో ఆడతారు
అవు
కానీ మనం కూడా ఆ
విమెన్స్ టీమ్ కూడా మొన్న ఆ కప్ గెలిచినప్పుడు ఎంత ఆనందం అయిందో అసలు
అసలు వాళ్ళు గెలిచిదే ఆనందం అయింది కానీ ఇప్పుడున్న ఏంటంటే మనం ఆ లేకపోతున్నాం మనం కూడా క్రికెట్ ఆడుంటే ఎంత బాగుండేది అప్పట్లా
అవును ఇప్పుడా మనం స్టడీస్ లో పడి బిజీ అయి వ
ఆ చ్ ఆ ఉద్యోగలా అడుగులనే ఉన్నాం మనం ఆ చదువు వీద్యోగాలు అంతే మనకి చిన్నప్పుడు మంచిగా తొక్కుడు బిళ్ళ అని ఎక్కిరిగీశానే ఎన్ని బాగా ఆడుకున్నాం గేమ్స్ ఇంకా అష్టాచమ్మ డాడీ అని ఎంత బాగుండనో అప్పుడు లైఫ్ ఇప్పుడు అసలే ఇప్పుడు ఏం లేవు మీరు ఆడేదా బాగా ఏం గేమ్స్ ఆడేది బాగా ఏ ఇంట్లో ఉన్నప్పుడు
ఇంట్లో మట్టితోని పొయ్యి చేసేది నానమ్మ దానిపైన ఏదో ఊరికే అట్లా బాగా పావులాట బాగా ఆ బాగా ఆడినం బాలేగున్నాయి ఇప్పటికి ఉంది నా దగ్గర బొమ్మ
అన్నంబు అన్నంపు ఆ ఇప్పటికి కూడా ఉన్నాయా ఆ
ఉన్నది ఒక్కటి ఉంది బొమ్మ
వావ్ ఇన్ని రోజులు దాచి పెట్టుకున్నావ్ అంటే నువ్వు గ్రేట్ తెల్స్
బాగా ఇష్టం ఆ బొమ్మ అంటే
అ బోమ్ అ కానీ ఇప్పుడున్న పిల్లలు ఓన్లి లూడో అవి ఇవే ఆడుతున్నారు అసలు
మొబైలే వాళ్లకు ఒక ఆట వస్తువు
ఆ లే లేదు మనదే మంచిగా ఉంటది
అవును
మంచిగా ఎంజాయ్ చేసినం ఇప్పుడున్న పిల్లలకి అది అన్ ఎంజాయ్ చేయడం రావాట్ రావట్లేదు
అవును
మనది వేరే లెవెల్ ఉంటది అసలు సరేలే ఇంకా చాలా ఆ
మనం గుర్తు తెచ్చుకుంటే మెమరీస్ హ్యాపీనెస్ అనేది వస్తుంది ఇప్పుడు ఇ
ఆ అవును ఇప్పుడు అల్ వాళ్ళకి అవన్నీ ఏం దొర కవు ఇప్పుడు
అవును
మ్ సరే మరి ఉంటా నాకు పని ఉంది కొద్దిగా
ఓకే బాయ్ బాయ్